హలో
హలో
స్త
హలో
హలో వినిపించట్లేదా ఏం చేస్తున్నవ్ రా
ఏం లేదు అక్క కాలి మీరు ఏం చేస్తరు
మేము కాలీ ఎరా ఒత్తిగా కూచున్నాను
ఇంకా లేనే కూచుంలిసి నువ్వే రావట్లేదుని
హలో
చెప్పండక్క సిగ్నల్లేదు గ చూసుకోండి ఒకసారి
తుందిర నీది మాట లేరా ఖాళీగా కూర్చున్నా నువ్వేం చేస్తున్నావ్ తిన్నావా
కమీరుతున్నారా రా
ఏం కుర్రా
కర్రీ ఇవళ సండే కాదక్కా ఫిష్
అవునా
మీదేం కర్రీ
మాది మట్టన్ రా
మ టనా ఏం చేస్తాల ఇంకా ఏమన్నా జాబ్ చేస్తాలా
ఏం లేవురా అనికి తెలిసిన ఏమన్నా ఉంటే చెప్పవచ్చుగా నేను ఉత్తిగా ఇంట్లోనే ఉంటా ఖాళీగా
హౌజ్ వైఫ్ హా నేను కూడా ఇంట్లోనే ఉంటాక ఏం వర్క్ లేదు
అవునా అందుకే నేను వె వెతుకుతున్నారు ఆన్లైన్ లో జాబ్స్ చూస్తాను గానీ నమ్మాల వద్దా అనే ఫిలు లో ఉన్నా
అవును ఇప్పుడు అన్నీ అవును ఇప్పుడు అన్నీ ఫేక్ జరుగుతున్నాయి కదా ఏది నమ్మలో అర్థం కావట్లేదు
అవున అ నే ఆలోచిం తను ఏదైనా ఉంటే బాగుండు చేసుకోవడానికి ఉత్తిగా ఇంట్లో ఉంటున్నా అందుకే ఏమన్నా క ఇలాంటి మామూలుగా న్ జాబ్ ఏవ ప్యాకింగ్ జాబ్స్ ఉన్నా బాగుండు అని చూస్తున్నాంలే కాగాని, అన్ని మాకు దూరంగా ఉన్నాయి దగ్గర దగ్గర అంటే హోమ్ కి ఎవరు ఇవ్వరంట వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా
ఉన్నాయి కానీ మనం ఆన్లైన్ లో చేసుకున్న జబ్స్ చాలా తక్కు
తక్కువ ఉన్నాయి ప్లస్ ఏది నమ్మాలో కూడా తెలియట్లేదు ముందు మనీ కట్టించుకుంటరు వర్క్ చేయమంటారు చేసినాకనేమో ఎవరినైనా జాయిన్ చే అని అంటారు వాళ్ళు జాయిన్ కావట్లేదు మీ జాయిన్ చేపిస్తేనే శాలరీ వస్త టారు ఇన్ని మాటలు తర్
అన్ని చెప్తాళ్ళు మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళీ వాళ్ళు రిటర్న్ కాల్ బ్యాక్ చేసినా కూడా వాళ్ళు
అవును చెయ్యరింగ్ మనీ తీసుకుంటారు అప్పుడో
అవును మనీ తీసుకో ఆ పేమెంట్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ పర్పస్ అయిపోయినాక, ఇక మళ్ళీ ఫోను స్విచ్ ఆఫా లేకపోతే ఏదో బిజిట్ ఉన్నా ఏదో ఒకటి అట్లా పెడుతున్నారు
మాకు అట్లా ఒకటి అయింది అందుకే ఏది నమ్మాలో తెలవట్లేదు
ఆ ఇ కూడా అయింద అక్క ఏంది ఎ జాబ్ మీద
నేను దాన్ని చేసిన ఏదంటే మన కాల్స్ టెలికాలర్ లాగా, మేరాటి కంపెనీ అని టీ పొడి కంపెనీలో అ చేసిన అప్పుడు బాగాది చాలా మంది చేసారు కానీ ఇక జాయినింగ్స్ తేవాలట అందులో నేను ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ ని జాయిన్ చేసినా గాని ఇంకా చేయాలంటే ఎవరు నమ్మ
అవును కదక ఇప్పుడు మనం ఒకళ్ళ మీద నమ్మాలంటే చాలా కష్టం అక్క ఇప్పుడు ఏదైనా ప్రూఫ్స్ ప్రూఫ్స్ ఉంటేనే క లేవరైనా
సాలరీ రాలే మనం మాట మళ ప్లస్ ఏంటంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు త్రీ ఎయిటీ రూపీస్ కట్టాలి అందుకే ఇంగ ముందే పేమెంట్ జాలే అ వాళ్ళు నమ్మట్లే ఇంకా అంటే ముందు అసలు ఎరైనా జాబ్ ఇచ్చే వాళ్ళు డబ్బులెందుకు అడగు తర్ అసలుకి ముందుగా జాబ్ ఇస్తారు వాళ్ళు శాలరీ ఇస్తారు వర్క్ చేయించు కుంటురు కానీ ఎవరైనా డబ్బులు ఎందుకు అడుగుతార అ వాళ్ళ రిటర్న్ నన్నే క్వషనే
అవును ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ అయినా ఇప్పుడు ఏం చదివితన్నావు అంటే ముందు డబ్బులు ఎందుకు అని మన ఇంట్లో వాళ్ళే మనల్ని అడుగు
అడుగుతారు కదా ఇక మన ఇ అందుకే మళ్ళీ తెలిసిన వాళ్ళు కాబట్టి మనం ఒకవేళ తర్వాత వల్ల వాళ్ళని జాయిన్ చేపించిన వాళ్ళకి వర్క్ రాకపోయినా శాలరీ రాకపోయినా మనల్ని అంటారు అందుకే ఇ నేను
కునం వాళ్ళు ఏదైనా క్వశ్చన్ మనల్నే అడుగుతారు
నువ్వు కట్టమంటే కట్టినా అదిదా అని చాలా మంది అన్నారు నన్ను కూడా ఇక నేనే ఏం చేస్త మా చెల్లనీ మా మమ్మీని ఎక్కించిన జాయిన్ చేపించిన తర్వాత కూడా ఇంకా జాయినింగ్ చేమంటారు ఇంకా తేమంటారు ఇంకా బాగా ప్రెషర్ పెడతారు అది నువు జయినింగ్స్ తేనె నీకి శాలరీ పడుతది లేకపోతే పడదంటే ఇక మనం ఏడదేస్తాం ఎవరు నమ్మి ఎవరు వస్తారు మన మాటిని అని చెయ్యట్లేదు ఇక అది అది కూడా ఫ్రాడ్ అయిందట మరి చాలా మంది చేసేటోళ్ళు కూడా గ్రూప్ లల్లో పెడి తే ఇగో ఒకామ ఇన్చార్జు ఇది పాడమ్మా మీరు ఎవరి గ్రూప్ లలో ఉండకండి ఇ ఎగ్జిట్ గాండి మీరాటి కంపెనీ అంతా ప్రాడి ఇప్పుడు అది జరగట్లేదు వర్క్ ఏం లేదు వద్దు ఎవరు జాయిన్ కా అని కాల్స్ ఏమన్నా వోచ్చినా కూడా ఎత్తకండి అని ఒక ఆమె పెట్టింది ఇగ స్టేటస్
హ్
అది పెడితే ఇగా అది క్యాన్సిల్ చేసేసిఎర్రూ ఇగా లేదు ఇగా
దిని ఇగో ఇలాం వాల్ల వాటి వాళ్ళ మన ఏదురు అమ్మొళ్ళు కూడా మనకు అర్థం గారు ట్లె
ఆవునవును. ఏది నామ్మాలో తేల్వట్లే ప్లస్ ఏదన్నా బయటికి వెళ్ళి చేయాలంటేనేమో చిన్న పిల్లలు ఉన్నారు. వెళ్ళలేము
ఆ ఎల్లలేం వీళ్ళ జు ఆన్లైన్ అయితేనేమో ఆ ఆన్లైన్ అయితేనేమో వాళ్ళని కొంచెం చెప్పు పక్కకు పడుకోబట్టా ఏదో ఒక వార్క్ చేస్
ఇవాళ్ళ అంగన్వాడి అటు ఇటు ఎల్ టరు కాబట్టి ఒక టూ అవర్స్ అట్లా గ్యాప్ ఉన్నా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ రోజంతా ఇంట్లో ఉన్నట్టే ఉంటది. ఫ్రీగా మళ్ళీ మనం బయటికి వెళ్ళి రావడం. ల్లన్ జుస్ కోవడం తీసుకురావడం మల్లి ఇంట్లో పని మనకి అంత ఇబ్బంది. అయి టది వారా అందుకే నేను ఇగా చూస్ చిన గాని ఏది నమ్మేటట్టు లేమని ఇగ ఖాళీగా ఉంటాను. ఏప్పుడు
ఆ
అదే మీకేమైన్నా తెలుసుంటే చెప్తావేమో అని నీకేమన్నా జరిగినయా అ
నాకేం దేలు లేక నేను ఇంత వరకు ఏం ట్రై చేయలే ట్రై చేద్దాం. అదే మనం ఇంటి దగ్గరనే ఉంటే ఇగా ఊకె ఇంటి దగ్గరానే ఉంటాల్ల ఇగ అంటారు. ఏదన్న ఒక వర్క్ చేద్దాం. అని నేను కూడా ట్రై చేస్తాన్న గానీ ఏవల్ది ఏం నమ్మలే ఇదే ఇవి చూస్తా ఉంటే ఇప్పుడు టీవీలల్ల ఇగ దేంట్లో నైనా ముందు అన్ని బ్యాంకు అవి ఇవి అని అడుగుతళ్ళు. అకౌంట్స్ నేమ్స్ అవి ఇవ్వీ అని అడుగుతళ్ళు అవి మళ్ళ అన్ని ఇచ్చినంక మనీ ట్రాన్స్ఫర్ అయితంది. మళ్ళ దాన్ని చూత్తే మళ్ళా ఏమి ఉండట్లేవ్
మ మన డబ్బులు ఉన్నాయి. కూడా పోతాయి అందులో
ఆ ఉన్నాయి కూడా పో కానీ అందుకోసం ఎవల్లి నమ్మలో అర్థం కావట్లేదు.
అక్క అంటే అల్లు ఇంతవరకు అట్లే ఏం పోలేలే గాని ఇక మీ రే టి కంపెనీయే ఇక అదే లాస్ట్ టనీ నీ గేది జయలే ఇంత వరకి ఇగ నేను ఇప్పుడు ఖాళీగే ఉంటాన్నా ఇగా పిల్లలు కొంచెం పెద్దగా అయి నంక చూసుకోవచ్చులే ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఇగా ఆగుతన్నలే గాని ఇక వాళ్ళు ఎల్లి నాంక నేమో ఇగా కొత్త కొత్త ఆలోచన్స్ ఓస్తాయి ఇగ ఉత్తిగా ఉండి ఏం చేయాలి. వీళ్ళు ఇప్పుడు లేర్ గకదా, ఖాళీగా ఉన్నా కదా. ఏమన్నున్టే బాగ్ డు అని చాలా మంది ని అడుగుతాన్న ఇక్కడ చేసేటోళ్ళు, నార్మల్ గా జాబ్ చేసేటోళ్ళు ఉంటారు కదా. వాళ్లనడుగుత్ తన్న గనీ, లేవక్క ఏమి వేకేన్స్. సిస్ అని అంటార్రు.
అవును పిల్లలు పెద్దోల్లైత్, నేను డిగ్రీ కంప్లీట్ అయిందక్ క్క
నేను, ఇంటర్ అయిపోయింది నాది ఇన్ టరై పోయిందిలే గనీ, ఇగ ఖాలిగే ఉన్ ఉమ్
ఉమ్ ఇప్పుడన్నీ ఏమున్నయిగా? పిల్లల్ని చూసుకోవడం, బయటికి పోయే అసలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదన్నట్టు మనకు.
ఆ అవును, ఇగ బయటికి వెళ్తే మళ్ళీ వీళ్ళని పట్టుకోవడానికి ఇంటికాడ ఎవ్వరులేరు. మా అత్తమ్మ వాళ్ళు, వాళ్ళ డ్యూటీలల్లక్ కెళ్తరూ. గ కుదరదు, ఇంట్లోనే ఉన్ మరూక్ కొని కూడ, ఉత్తుగుండాల్సి వస్తామ్ది.
చదువుకున్న వాల్లూ అదే చేస్తల్, చదువుకోని గ వాళ్ళు కూడా అదే చేస్తాళ్ళు. చదువుకున్న వాళ్ళు ఇద్ చేసుడంటే, ఇది చేసీయమంటె ఆ మీరు అది చేసియి, ఇంటి దగ్గరనే ఉంటాల్లా అని అట్లా.
అవును, అంటార్రు. అంత పెద్ద చదివే టె ఎంతగన్నన్ రోజు పోయి రోజు చదివి వచ్చిర్రు, ఇప్పుడు ఏం చేయట్లేదా జాబ్ అని. అట్లా అడిగితే మనకేమనిపిస్తదిగ? మరి, రావట్లేదు జాబ్స్ ఏమి. మంచిగా రావట్లే, ఒచ్చిన పేక్ అయి తానై. లేకపోత్ దూరం ఉంటన్నాయి, ఇగ అలాంటియి ఎట్లా చేస్ అంటా.
అగో ఆళ్ళే అరేంజ్ చేసుకోవాలె, అనేటప్పుడు
అంటరు కదరా నలుగురు నాలుగు మాటలు అంటరు. ఇంక మనం పట్టించుకోవద్దామాటలు. ఎందుకంటే, మన చదువెందో మనక్ తెలుసు, మనం ఎంత కష్ ట్ట పడ్డది మనకు తెలుసు, సరైన జాబోస్ త్తె మనం ఎందుకు వాళ్ళ మాటలు వినాల్సి ఉంటది? మనమే వెళ్లి జాయిన్ అయి తం గదా. మనకేం లేదు కదా, వోత్ ప్రతి ఇంట్లో ఉండాలది
మనకు ఎందుకుంటాది మనకు కూడా ఏదైనా కొద్దిగా ఎసుకున్నా బాగుండు బానే అంటాయ
ఏం తీసుకున్నావురా నువ్వు ఇంటర్ లో
నేను బి. కాం కంప్యూటర్స్ అక్క ఎ
ఆ
సి సి ఇంటర్ లో సి ఇ సి డీగ్రి బి కం కంప్యూటర్స్
ఆ మామూలుగా బ్యాంక్ జాబ్స్ ఏవన్నా చూసు కొప్పెనార
చూసుకోవాల అక్క అయ పిల్లలు చిన్నగాన్నారు రా బైటకెళ్ళాదాం
అవున పిల్లలు ఉంటే కుదారదు లేరా ఇవాళంటది వాళ్ళు కొంచెం ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడైనా కావాలి వాళ్ళకి
ఆ ఇప్పుడు నా కొడుకు ఇంకా చిన్న పిల్లవాడై ఆడే టెన్ మంత్స్ ఏ ఇంకా నా బాబుకు
అయితే మనకి పట్టుకునేటోళ్ళు ఉంటే ఏం కాదు ఇగ పట్టుకునేటోళ్ళు లేకపోతే మాత్రం ఒక టెన్ టెన్ ఇయర్స్ అయిన ఉండే వాళ్ళకు పనులు అంటే మోషన్ అవి ఇవి వాళ్ళు చూసుకోగలిగితే వెళ్ళడానికి బాగుంటది మనకి లేకపోతే మస్త్ అవును అదే ఆలోచన మా పిల్లలు ఇప్పుడు ఒక అమెకి త్రీ ఒక ఆమెకి ఫైవ్
స్కూల్ కు పోతా ఉంటే మనం కూడా ఏదన్నా ఒక చూస్
సచ్చనీ మస మీరు లేకపొతే ఎట్లా ప్లస్ ఏంది అంటే, నువ్వు ఇప్పుడు విల్లకి హన్ని హాఫ్ డే స్కూల్స్ టూ కి త్రీ కి ఎటూ కాకుండా టైం లో
సిటీలో అంతే ఇప్పుడు మనం అంటే కొనేసు పోరుకట్లా వదిలి పెడతారు మన పల్లెటూరులో గాని సిటీలో అంటే ఇక వాళ్ళు అట్లనే వదిలి పెడుతరు
తొందర వదిలిపెడతే వాళ్ళకిప్పుడు కొ టెన్ కి డ్యూటీకి వెళ్ళినా కూడా సిక్స్ దాకాయినా ఉండాలి కదా ఫైవ్ దాకా అయినా ఎటు కాకుండా త్రీ టూకి అంటే కుదరదు కదా
హు మధ్యలో అంత మధ్యలో పంపిస్తే ఈ జాబ్ కూడా ఏమిండవు మన కరెక్ట్ మళ్లి నైన్ పోయినమా ఫైవ్ కోచ్చి రాత్రి
అట్లుంటాయి ఇప్పుడు మనం ఏందంటే ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ ఉండాలి చూడాలి వీళ్ళకి కాపలా ఉండాలి
ఆవును
సే సరేరా మళ్ళీ చేస్తాగు
ఓకే అక్క